హలో
హలో
హలో
గుడ్ ఆఫ్టర్ నూన్ మేడం
గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా మేడమ్
అవునండి బాగున్నాం మీరు బాగున్నారా అండి
ఏం చేస్తున్నారు బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నామండి
అవునా మీ వాయిస్ చిన్నగా వస్తుంది
అవునా అండి నెట్వర్క్ ఇషూ
కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతారా
అవునండి ఇప్పుడు వస్తుందా అండి
ఆ వస్తుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారా
లేదండి మాకు ఒకతె పాప నండి ఆమె స్కూల్ వెళ్తలేదండి
వేయలేదా ఇంకా
ఆ వెయ్యలేదండి చిన్న గుందండి మా పాప అవునండి బాబ
ఇంకా ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు మొహరం
అవునండి చాలా మంచిగా జరుపుకున్నామండి మీరు బాగా జరుపుకున్నారా మాకా అండి రంజాన్ ఫెస్టివల్ బాగా ఇష్టండి వన్ మంత్ ఉంటది అవునండి
ఉమ్ రంజాన్లో ఏం చేస్తరు
ఫాస్టింగ్ జేసుకుంటామండి
అవున అంటే మంచి మంచి ఫుడ్ ప్రిపేర్
అవును ఎక్స్పరిమెంట్ కూడా చేసుకుంటాం అవునండి ఏదైనా రాని ఆ డిష్ గూడా ఆ ఆ నెలలో చేస్
ఉ చాలా తింటారేమో మీరు మస్తు హలీము హరీస్ మస్తు కుమ్ముతారేమో
అవునండి బాగా తింటామండి బాగా ఇస్తాం డైలీ మా అ మా మావయ్య కూతురు ఉందండి ఆమె తెచ్చిస్తదండి డైలీ అ అ అదేదింట అవునండి
కుమ్మినట్టున్నారు
అవునండి
ఇంకా మొత్తం వన్ మంత్ అయినంక
ఆ రంజాన్ మేమా అండి రంజాన్ రోజా షిర్ కుర్మా అంటారండి సేన్ని షీర్ కుర్మ చేసి పాత్యాలు ఇస్తారండి అది తాగినంకనే మా
టే కాలనీలో కూడా పంచుతారా
అవునండి అది వేరే తీసుకుంటాం అండి ఫస్ట్ అయితే మార్నింగ్ది జల్దీ చేసుకుంటాం దేవుడిని ఫస్ట్ పెట్టి
పంచుతరా లేరా వాడాల మీరే తింటారా ఎవరికైనా ఇస్తారా
ఇస్తారమా అండి ఇస్తాం మాకు వేరే క్యాస్ట్ కూడా ఉంది కదా ఇక్కడ వాళ్ళకి ఆహ పంచమండి ఎవరైనా మా ఇంటికి చుట్టాలు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ కోసెం ప్రిపేర్ జేసి అవునండి తింపిస్తానండి
బిర్యానీ ఎట్లా చేస్తారు మేడం చెప్తారా మేడమ్ బిర్యానీ రెసిపీ ఒకసారి
అవునండి చెప్తానండి మంచిగ రాసుకోండి మరి
దమ్ బిర్యానీ
అవునండి ధమ్ బిర్యానీ ఫస్ట్ చికెన్ని మంచిగా శుభ్రంగా జేసుకోవాలండి ఇక్కడి ఈ నీళ్ళలో
వాయిస్ మెల్లగా వస్తుంది మేడం
అవునా అండి నెట్వర్క్ ఇష్యూ ఏమో అండి మరి
ఉ
ఇప్పుడు ఇంకా అట్లనే వస్తుందా అండి
ఉ కొంచెం గట్టిగా మాట్లాడండి
గట్టిగానే మాట్లాడుతున్నానండి నేను
వన్ కేజీ బిర్యానీ చెప్తున్నారా
అవునండి వన్ కేజీ బిర్యానీకి వన్ ఒక కేజీ చికెన్ తీసుకోవాలి
అ
చికెన్ నీళ్ళళ్ళో శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్ల
స
కడిగినంక ఆ బిర్యానీ గంజు ఉంటది కదాండి ఎ దెంట్లో మీరు ప్రిపరేషన్ చేస్తున్నారో దాంట్లో వేసేసానండి చికెన్ని రాసుకుంటడ్రా మేడం
హ లేదు వింటున్నా
ఆ వింటున్నారా అదే బిర్యా బిర్యానీ గంజ్లో చికెన్ వేసేసి దాంట్లో మసాతా మస్ తలాలు వేసేయాలండి
ఆ
ధనియా పౌడర్ చికెన్ మసాలా కారం ఉప్పు కొంచెం పసుపు వెల్లం వెల్లుల్లి పెస్ట్ ఆనియన్ ఫ్రై ఆనియన్స్ వేయాలండి పెరుగు
ఆ
గరం మసాలా ఇంకా నేను బిర్యానీ అవును ఎస్తామండి మేము పైనుంచి ఎసుకుంటామండి దమ్ ఇస్తాం గదా
ఆహా కొంచెం ఫ్లేవర్ మంచిగుంటది
అవునండి దానికి మంచిగా కలుపుకొని మ్యా నేట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పె కొంతమంది
చాలా మేడమ్ హాఫ్ అన్ అవర్
అవునండి చికెన్ కి అంతే
ఆ ఎంత చాలా టైమ్ అయితే ఎంత
మంచిగా వస్తదండి కాకపోతే ఇగ టైమ్ ఉండకపోతే హాఫ్ అన్ అవర్ చాలండి
ఆహా ఓకే ఇట్లా ఎవరైనా సడన్ గా చుట్టాలు వస్తే టైమ్ సరిపోక ఒక హాఫ్ అన్ అవర్ ల చెయచ్చు కదా అప్పటిదప్పుడు ఇన్స్టెంట్
ఇన్స్టెంట్ అప్పుడు ఏం చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ మీరు కొంచెం కుక్ చేసుకోవాలండి అన్ని మసాలాలు కలిపినంక ఇంకా బాగా టేస్ట్స్తదండి
అవును
ఉ
అంటే మీరు బిర్యానీ చాలా బాగా చేస్తారేమో
అవునండి మా హస్బెండ్ గారికి బాగా ఇష్టం అండి మా చేతి బిర్యానీ
ఎవరికీ
మా హస్బెండ్ కి
ఔనా
అవునండి
ఎప్పుడు చికెన్ తెచ్చినా బిర్యానీయే చేయమంటార
అవునండి ఎక్కువ బిర్యానీయే తీ కుంటామండి లేకపోతే ఇప్పుడు పులావ చేసుకుంటున్నాం అండి ఇప్పుడు
అ పులావు గుడా బాగుంటది
అవునండి వైట్ పులావ్ ఎక్కువ చేసుకుంటున్నామండి
ఇంకా స్వీట్ లో ఏమిష్టం మేడం మీకు
ఏం చెప్పారండి.
స్వీట్స్ లో ఏమి ఇష్టం.
మాకా అండి. స్వీట్ లో నేను ఎక్కువ స్వీట్ తిననండి నాకు ఫస్ట్ నుంచే స్వీట్ అలవాట్లేదు.
అవునా అన్ని స్పైసీఎ కావాలి మీకు.
స్పైసీఎ కావాలండి.
ఉ.
అయినా కూడా కొంచెం కొంచెం తినేస్తానండి స్వీట్ లో కూడా. ఆ ఎక్కువ అయితే కద్దుకు కీర అంటారు కదా.
ఆహా.
అది తాగుతానండి.
ఊ.
మీకు ఏంది ఇష్టమండి మీరు ఎట్లా చేస్. రు మరి మీరు ఎట్లా చేస్తారండి బిర్యానీ మరి.
మీరు ఎలా చెప్పారో సేమ్ అలానే చేస్తాం మేము కూడా ధమ్ బిర్యానీ కానీ నేను. టూ త్రీ టైప్స్ చేస్తా ఒక్కొక్కసారి దాంట్లో టమా. టోస్ కోకోనట్ అవి కూడా ఏస్తా.
అవును.
ఆ ఇంకా కర్రీ చేసి ఇట్లా లాయర్ లాయర్ వేస్తారు చూడు. టూ త్రీ లైర్స్. అలా కూడా చేస్తా అది కూడా టేస్ట్ బాగుంటది అంటే కూర సపరేట్ గా చేసి. దాన్ని ఇట్లా లయర్స్ లాగా చేస్తా. అది కూడా బాగుంటది ఇదేమో ధమ్ బిర్యానీ పచ్చి చికెన్ తోటి చేసేది. ఇంకొక టైప్ పులావ్. అన్ని ఫ్రై చేసుకొని వాటర్ వేసి బాయిల్ చేయాలి.
హలో ఇంకా చెప్పాలె.
తప్ప.
ఇంకా మీరు ఏం చేస్తారు స్వీట్లో అవునండి తిన్నాము. మీరు ఎక్కువ స్వీట్ చేసుకుంటారంట కదండి. మీరు ఎక్కువ స్వీట్ తింటారా.
స్వీట్స్ ఎ తింటా నేన్ ఎక్కువ.
అవునా అండి.
నాకు రసమలయి అంటే చాలా ఇష్టం.
అవునా. ఆహా.
రసమలయి మలయి చాక్.
ఆ.
ఎక్కువ పానీపూరి.
ఆ.
ఇవి నడుస్తనే ఉంటాయి.
అవునండి.
ఇంకా.
ఇంకా చెప్పాలండి.
కానీ ఇది వేస్ట్ ఫుడ్స్ అండి మనం ఇంట్లో చేసి తిన్నది వేరే ఇవి ఫాస్ట్ ఫుడ్ తింటే హెల్త్ కి మంచిది కాదు ఆ విషయం తెలిసి కూడా అవే యూస్ చేస్తాం
అవునండి లేకపోతే కాకపోతే బయట టేస్ట్ రాదండి ఇంట్లో చేసుకుంటే
అదే అని వెళ్ళి తింటారు కానీ అది వేస్ట్ కదా హెల్ది కాదు కదా ఆ విషయం తెలిసి కూడా దాన్నే మనం ఎక్కువ కనెక్ట్ అయితాం
అవునండి మీరు ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుంటారేమో ఎక్కువ్
ఆ మా ఇంట్లో ఏం చెయ్యాండి
ఆ మరి చేయకపోతే మీరే జేప్తున్నరు మరి
ఇంట్లో చేసేటి ఇంట్లో చేస్తాం గులాబ్ జామున్ ఇంట్లో చేస్తా డబల్కా మిఠ్ఠా‌ బ్రెడ్స్ తోటి ఇంట్లో చేస్తా ఉమ్ ఇంకా రోటి తోటి ఇట్ల బిల్లలు బిల్లలు కట్ చేసి ఉ పాల్ లతోటి అది కూడా పాయసం లాగా చేస్తా అది ఎక్కువ తింటారు మా హస్బెండ్
అవునా అండి
ఉమ్ రోటీ చేసి దాన్ని కట్ చేసి డైమండ్ షేప్లో
ఓ ఓహొ
డైమండ్ షేప్ లో కట్ చేసుకొని ఆ మనం వాట్ ఫస్ట్ నెయ్యి ఏసి అన్ని చేసి మళ్ళా వాటర్ ఏసి అద అని అంటారు చూడు నీళ్ళు బాయిల్ అయినంక
హ్మ్
ఇవి రోటీ కట్ చేసింది వేసి
హ్మ్
లాగా అయితది
ఆహా
చాలా బాగుంటది అది ఇది ముస్లిం వాళ్ళు దూద్ గోడయా చేస్తారు చూడు ఆ దానిని మనం ఇలా చెయ్యకుండా డైరెక్ట్ బిల్లలు బిల్లలు గా కట్ చేసి వేసేయాలి
చేసేయాలా అది ఎప్పుడైనా చేసుకోవచ్చా అండి ఇంట్లో ఆ ఆ షేపుయ్యకూడదు అంతే
ఆ షేప్ ఏయ్యకూడదు గోడలు అని చేస్తారు చూడు
అవునా అది షేపియర్
కుండా బిల్లలు బిల్లలు కట్ చేసి చేసుకోవచ్చు చాలా బాగుంటది
అవునాండి అవును
మా హస్బెండ్ కి ఇష్టం అది వీక్ లో ఒకసారన్న చేయమంటడు
అవునా అండి హ్మ్ అ
మీకు ఇష్టమా అండి
అవునండి నాకు కూడా ఇష్టమే అది స్వీట్ లో అది తింటాను
ఉమ్ బిల్ల్ బిల్లల్ తొందరగా కూడా అయితది అ రెసిపీ
అవునా అండి
ఉమ్ ఇంకా మీతోటి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఆనిపించింది ధన్యవాదాలు
అవునా అండి ధన్యవాదాలు బాయ్
స్నో స్